హలో!
చెప్పు తిన్నావా? నువ్వు తిన్నావా? చ్ ఏం చేస్తున్నావు?
ఏం లేదు ఖాళీ.
ఉ
ఇగ బతుకమ్మ ల చీర గట్కుంటవా ఏంచేస్తావు.
రసీతామ్ కర్త్ మా అమ్మ గురక ను పెట్టా అంటాది. మా డాడి గురక పెట్టేయి ఏం కాదు అంటాడు. నాకు అసలు కాదు నేను మళ్ళీ వేసుకోను. నా కైతీ ఈ దసరా కి హాఫ్ శారీలు, హెవీ హెవీ డ్రెస్సులు. అన్నీ బీరువాలోంటాయి ఎప్పుడు పడేయాల అని జూస్తున్నా. మళ్ళా కొనుక్కొని మళ్ళా బీరువాలో పెట్టి పడేసుడే. ఒక్క నైట్ కోసం ఒక చీర కట్టుకుంటే ఏం కాదు. పని చేసెట్టోల్లు లేడు నా అంతా లిస్ట్ లోకి వస్తాండారు.
అలోచించా నో వేస్ట్ మీషో లో బుక్ జేసి పోయిన సారి ఘోరంగా. నైహండ్రెడ్ శారీ బెట్టి సిక్స్ హండ్రెడో సిక్స్ అబ్బా చున్నీకి ఎంత డిమాండ్ చెప్పిండే ఉట్టి చున్నికే. సిక్స్ ఏయిటీ నో సిక్స్ ఫిఫ్టీ నో తీసుకున్నాడే చున్నీ కి ఘోరం కలర్ పోతాంది ఒక్క రోజు పిండుతానే ఆ కుట్టడానికి సిక్స్ హండ్రెడ్
వాటికే పదిహేను వందలు రెండు వేలు.
లైనింగ్ వామ్మో పుల్ డబ్బులైనాయి దివ్యా. టూ థౌజండ్ పెడితే మంచిగా టూ కుర్తాసొచ్చు మంచి మంచి
మరే మాట్లాడదాం సిక్స్ కి అట్లా సా విక్రమ్ ఏం ఆ కొన్నాం నాకన్నా మా మమ్మీకి మంచిది కొంటాం ప్రతిసారి. హలో మాట్లాడు నువ్వు హలో హలో హాట్ స్పాట్ కనెక్ట్ అయిందిగా హాట్స్ పాట్ కనెక్ట్ గాలే హలో హలో హలో అవున్లే ఉంది నీదే కనెక్ట్ గాలేదు మరి ఇయ్యవ్ హలో నా వాయిస్ ఇనిపిత్తుందా హలో హలో డివైస్ కనెక్టేడ్ అని అచ్చింది హలో